హలో
అహ్ అండి
బావున్నారా అండి ఆహ్ వినిపిస్తుందండి
అహ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు.
బావున్నానండి
హ్మ్ ఏం చేస్తా ఉన్నారండి
ఏం లేదండి మార్నింగ్ నుంచి ఇంట్లో పని ఉండింది. అయిపోయింది. తిన్నాను జస్ట్ వా కింగ్ చేస్తున్ననండి మీరు
అహ్ నేను అంతే అండి ఇందాకే తిన్నాను అలా బయటకి వచ్చాను చల్లగాలి కుసం
ఏం తిన్నారు
అన్నం పప్పు పెరుగండి మీరు
మేమ బి బీట్రూట్స్ ఫ్రై అండి
హెల్తీ ఫుడ్ అండి చపాతి బీట్రూట్ ఫ్రై
అవును హెల్తి ఫుడ్ పప్పు నువ్వే చేసావా
ఆ లేదండి ఈ రోజయితే అమ్మనే చేశారు
అవునా వచ్చా నీకు చేయడానికి ఏం
ఆ వచ్చండి చేస్తాను ఆ పప్పు అయితే బాగా వచ్చండి మీకు తెలుసు అనుకుంటాను
తెలుస అండి దాంట్లో కూడా చాలా టైప్ ఉంటాయి కదా
ఆ అవును హా అంటే నేను చెప్తా ఉన్నది నారు నా నేను చేసిన వంట మీరు కూడా తిన్నారండి
అవునవున అవును తిన్నా లేండి గుర్తుంది
ఆ ఎక్కడండి
అక్కడే మనం అప్పుడు ఇంటిన్ షిప్ కి వెళ్ళుంటిమీ కదా
ఆ అవును కరెక్ట్ అ అక్కడ ఆ మనం రూమ్ తీసుకున్నాం మండి అందరం కలిసి
అవునవును
హుమ్
మనం టైం టేబుల్ ప్లాన్ చేసుకొని వంట చేస్తుంటీమీ కదా
అవునండి ఒక్కొక్క ఒకరికి ఒక వంతులు అందులో కూడా నువ్వు ఆ పాత్రలు కడుగు నేను వంట చేస్తాను
నేను క్లీనింగ్ నేను రోజు మార్నింగ్ తప్పించుకుంటుండే వంట చేయడానికి
మీరు పని దొంగ అండి అనకూడదు గాని
ఇంకా చపాతి చేయడం అంటే ఇంకా పెద్ద సాహసమే మనకి
అవును అది మనం అ సండే టైమ్స్ హ
దే కాల్చే ఒకరు
అది తినే పాటి కి
నైట్ అయితు ఉంటుంది ఆ మార్కెట్కి పోయి వచ్చే సరికి లేట్ అయి తుంది
హా అండి ఇంకొకటి మీకు గుర్తుందా మనం మార్కెట్కిి ఒ వెళ్ళలేది ఒక వంతైతే అవన్నీ పట్టుకొని వచ్చి సర్దరం ఇంకొక పెద్ద
అదే అదే ఆ నేను పప్పు నేర్చుకుందామని ఒకసారి ట్రై చేసినాను మొన్న
హా
అంటే మా మమ్మీ ఎక్కడికో పోయింటే చూసిన అంటే సార్ ఎప్పుడు ట్రై చేసిలేదు ఏమో ఎవరు లేరని అడగాలే ఆమ్ మా మమ్మీని సలహా కూడా యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఏమన్నారంటే వాటర్ ఎ క్కుపోస్తే పొంగిపోతాయి అన్నారు
హా
అట్లని కొంచెం తక్కువ పోషిన అదిన్న నల్గు వీసిల్ ట్ల పెట్నా
హా
తీసిన ఇంకా ఏం అంటే ఉడ్
ఉడకలేదు హా
అందుకు మళ్ళి పెట్టిన
ఉన్నది మొత్తం మాడిపోయి ఉంటుందండి అవును అవునండి మీరు పప్పులో ఏ ఆ ఏమేమి వేస్తారండి పప్పు ఎలా చేసారు మీరు
నార్మల్గానే పప్పులకేసే బ్యాళ్ళు టమోటా ఆ రోజు ఆ ఆకురు కూడా తెచ్చేసా అనుకుంటా ఆకుర మెంతాకు
ఆ అవునండి
వాటర్ ఆయిల్ పసుపు పచ్చిమిరపకాయలు
ఆ మెంతాకు పప్పు చాలా బాగుంటుందండి
నా వంట చేసాను అందరూ వెయిట్ చేస్తున్నారు తినడానికి నేనేమో కాన్ఫిడెన్స్ తో పప్పు చేస్త ను రండి అని చెప్పి అడ పే కిందదంతా మాడిపోయింది నేను పైంది తీసుకొని పైందియ అంటే యూట్యూబ్ లో కొన్ని ట్రిక్స్ కూడా చూసినాను అనమాట
ఆ అంటే మాడిపోతే ఎలా చేయాలి అని నేను
ఆసన రాకుండా ఇలా చెయ్యాలి అని ఏదదో ఏదదో ట్రై చేసాను చేసి లాస్ట్ కి ఎట్లా చేసానండి మరి తీసి గిన్నెలో మరీ ఉడకబెట్టి మొత్తానికి అయితే పప్పు చేశాను కానీ ఎవరికి చెప్పలేదు మాడిపోయిందని
అవునండి దాన్ని రుచి చూసిన వాళ్ళు ఏమిచ్చారు మీకు రివ్యూ
అదే నేను చెప్పలేదనమాట చెప్తే అందరుూ నన్ను ఇ ప్రతిసారి కామెంట్ చేస్తారు ఇంకా
ఆ అవునండి నాకు ఇంకొక డౌట్ అండి అవును మీరు మాడి పోయిందని చెప్పారు కదా అది మరి తినేటప్పుడు వాళ్ళకేం తెలిలేదా ఇది కొంచెం ఏదో వాసన వస్తుంది
అంటే అంత రాలేదండి వాటికి అ కొంచ కొంచెం మా డాడీకి వచ్చింది
హా
అంతేం రాలేదు మళ్ళీ టేస్ట్ బాగుండింది అంటే ఇంకా ఎక్స్ట్రాగా పక్క న ఉడక పెట్టి మళ్ళీ బ్యాల్ని టమోటల్ని
హా
దాంతో కవర్ చేసిన ఎట్ల నో
మొత్తానికి పెద్ద సాహసమే చేసారండి
ఇంత
పప్పులే కి ఇంకా ఏం చేసారండి
ఇట్లో ఎవరు లేకున్నా కూడా ఆ రోజు టై
హలో అండి
ప్రెషర్ కుక్కర్ భయము ఎన్ని రోజులనీ అన్నమాట
హా అవునండి
అది అట్లనే అయిపోయింది భయం భయమే
ఫస్ట్ టైం కదండి ఏం కాదులేండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు ఇంకా అందులో మంచి టాలెంటెడ్ అయిపోతారు
ఈసారి అదే ఎక్కువ వాటర్ ఏస్తా
హా అంతే కదండి ఈసారి ఇంకెంత మంచి కామెంట్స్ రివ్యూస్ వస్తాయి మీ వంటకి మీరు చెప్పేది వింటా ఉంటే మంచి షెఫే అనిపిస్తా ఉంది మీరు
పెద్ద చెఫ్ఫే ఏం కాదండి నేనేం మీతో కంపేర్ చేసుకుంటే
ఆ అట్లేం లేదండి హుమ్ అట్లేం లేదండి ఒక్కసారికే మీరు అంత బాగా చేశారంటే నై నేను నిజంగా ఇంకొకసారి మీ వంటని రుచి చూడాలి అనిపిస్తాంది మీరు చెప్పేది వింటా ఉంటేనే
ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు ఈసారి
ఆ అండి అది కూడా నా కి మెంతాకు పప్పే కావాలండి అదే కావాలి
మీకేమేమి వచ్చు
నాకీ అంతేం రాదండి ఏదో ఒక టూ త్రీ ఐటమ్స్ పప్పు చట్నీ రసం
ఇ రసం ఎన్నిసార్లు ట్రై చేసినా రిజల్ట్ మంచిగా ఉండదండి ఎందుకో
అవునండి అది ఎందుకో అంతే అది ఒక్కొక్కరి
నేనేనా లేకుంటే ఎవరి చేేషినాన్
అహా లేదన్ డి అది నార్మల్ మా అమ్మ కూడా అంతే మా అమ్మ చేస్తే ఒక విధంగా వస్తుంది నేను చేస్తే ఒక విధంగా వస్తుంది మా అమ్మ కూడా ఎప్పుడూ అంటా ఉంటదండి
మా నాన్న ఏం కమ ఆ రసం అంటే ఇంకా ఉడుకునీళ్ళు అంటాడు అబ్బా నేను చేస్తే ఎంత కమెంట్ చేస్తారంటే అట్లా కమెంట్ చేస్తారు స్వా
ఏం లేదండి మనం ఫస్ట్ అదే టమోటాల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి
కొంతమంది మిక్సికేస్తారు కొంతమంది ఉడకబెడతారు
హా అవునండి నేను మిక్సీకేసి అ ఉడకబెడతానండి ఆ రసంని ఆ టమాటా గుజ్జునంతా
ఉహు అట్లా కాకుండా కొంతమంది వేడి నీళ్లలోనే టమోటోలు ఉడకబెడతారు
హా అ అవునండి ఆ
మళ్లి దాన్నిన్ని స్మాష్ చేసి మళ్లీ రసము అంతా తీసి మళ్లీ ఉడకబెడతారు
ఆ ఆ అవునండి అదే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు
ఉమ్
హ మొత్తానికి వన్
పెద్దవి ఏమి చెయ్యను గానీ ఎప్పుడన్నా అమ్మ లేనప్పు ప్పుడు
ఆ
ఇంకా బయట తెచ్చుకొని తినడం అంటే కుదరదు కదా
అవునండీ
ఆ ఈ చట్నీలు
అవునం
కొబ్బర్ చె ట్నీ చేని గిత్తనల చట్నీ టమోటా చట్నీ
అవునండి ఇంకా మనం అమ్మలేనప్పుడే మన లోని కళ అంతా బయటకి వస్తుంది
అవును అవును ఇంకా చపాతి దోశ ఇట్లాంటివి చే స్త ఇంకా పెద్ద పెద్ద రావండి ఇట్లా వంకాయ ఉర్లగడ్డ సాంబార్ ఇవన్నీ ఏం చేయలేదు కాకపోతే చేస్తే రానిదంటే ఏది లేదు
ఏది లేదు ఆ ఒకసారి మనం చేయడం అలవాటు చేసు కుంటే అన్ని వచ్చేస్తాయి అండి
మనం ఇంట్రెస్ట్ పెట్టాలీ అంతే
ఆ అవునండి అవునండి నాన్ వెజ్ ట్రై చేస్ సరే ఎప్పుడన్నా
ఒక్కసారేమో ట్రై చేశానండి చికెన్ ఫ్రై
హా
మరి కర్రీ ఏమి ట్రై చెయ్యలేదు
ఆ ఇంకొకటి గుర్తుందా అండి మనం కూడా ఒకసారి చేసాము నాన్ వెజ్ గుర్తుందా మీకు
అవున అవును చేసాంలేండి ఒకసారి
ఆ మనకి అసలు ఆ అవునండి అసలు రాదు మనం దానికోసం తినాలనిపించింటే ఎక్కడికో వెళ్ళి నడుచుకుంటూ తీసుకొని వచ్చి చేసాం
ఆరోజు బాగుండింది ఏదో అండి
అవునవును మనకి తెలియకపోయినా ఫస్ట్ టైం ట్రై చేసినా ఆ అందరం కలిసి చేసేపాటికి మంచిగా వచ్చిందండి
చికెన్ ఫ్రై ఈ ఏ రోజు రైస్ సంథింగ్ ఏదో చేసుకోని తిన్నాం
ఆ అవునండి
ఉ బాగుండింది ఆ రోజు అంటే మనం కష్టపడి చేసాం కదా
అవును ఆ మనం చేసి న వంట బాగొస్తే ఆ తృప్తే వేరు
ఊ
ఊ అవునండి ఉ ఇంకా మీకేమైనా కొత్తగా వస్తే నేర్పించండి అవునండి నాకే రాదండి మటన్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు అవును పెద్ద ప్రాసెస్ అది ఆ అది ఉడగబెట్టాలి చాలా కస్ ష్టం ఎప్పుడు ట్రై చేయలేదండి
చికెన్ ఫ్రై వరకే లాస్ట్ ఇంకా ట్రై మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు ఫిష్ ఫ్రై ట్రై చేశాను
ఓ ఫిష్ కూడా చేసారా
అంటే ఫ్రై ఫిష్ ఫ్రై అండి
హ ఓకే ఓకే అండి
నార్మల్ ఏముంది ఇప్పుడు బయట కబాబ్ పౌడర్స్ దొరుకుతాయి కదా
అవునండి
ఆ వాటి తోని
ఓకే అండి ఈసారి ఇంకా ఏమైనా కొత్తగా రెసిపీ ఏమైనా ట్రై చేస్తే నాకు తప్పకుండా చెప్పండి నేను ట్రై చేస్తాను
ఆ చెప్తానండి
ఉమ్ ఓకే అండి బాయ్
బాయ్